హాయండి బాగున్నారా
బాగుందామడి మీరు బాగున్నారా
తిన్నర ఆ తినేశామండి ఏంటి ఇవాళ స్పెషల్
ఆ మాది వచ్చేసి మామిడికాయ పప్పండి
అ నిన్న ఉగాది కదా ఎక్సట్రా తెచ్చారా
అవును ఎంత నచ్చింది ఇది ఆ ఇప్పుడు ఇగ
ఆ ఇంకా సే అదే మా ఇంట్లో మామిడి చెట్టుందండి యాక్చువల్ గా బయట అడిగాం గాని ఒక్కటి ఇంత లేదు కాయ ట్వంటీ రూపీస్ కి తగ్గని అంటారు ట్వంటీ థర్టీ అంటున్నారు
ఆ ఇప్పుడు అంత దొరకట్లేదు
ఆ ఎట్లాగో అంటే మనం మొత్తం కాయ వాడం కదా కొంచెం వాడుతాం మిగితాది పక్కక్ ఇకే పెడతాం కదా అనేసి ఏం చేశాను ఇంకా నేను సప్పడేక వచ్చేసేసాను వచ్చేసేసి మా చెట్టుకే ఉంటే అవి కట్ చేసేసి వెసేసిండే
మీ చేటుకి చిన్నగా ఉన్నాయా
హా నాకు చిన్నగా ఉన్నాయి అంటే ఉంటాయి మన ఫింగర్ సైజ్ అంతే ఉంది ఇంకా కొంచెం పెద్దగానే ఉంది
నేను కొన్ని అంటే బయట చెట్లకి చూసాను ఈ టైం కు యాక్చువల్ రావాలి పం కాయ పిక్కతో వస్తాయి ఇంకా రాలేదు
ఆ ఇంకా కొంచెం ఏమన్నా మరి ఈ సారి ఉన్నాయి మా ఇంట్లో అయితే బానే ఉన్నాయి కాకపోతే అంత పెద్దగా లెవ్ చిన్నగా మనం స్కూల్ లేగ్ ఓరా చిన్నప్పుడు అమేదికదా అమ్ముతారు కదా వన్ రూ టికెటు త్రీ అనేసేసి ఆ సైజు లో ఉన్నాయి చిన్న కాయలు అమేది అమ్ముతూంటారు ఉంటారు కదా
అవునువును
ఆ అ
అంటే అవి తినేకె ఎలా అనేేవి పచ్చడి పెట్టే
ఆ అంటే ఇదే ఫస్ట్ ఇయర్ అండి మా ఇంట్లో ఖత చూడాలే ఏం అయితదో హ్మ్
అ అేయా పుల్లాగా ఉన్నాయా పియగా ఉన్నాయా కాని
ఆ అంటే ఇప్పుడు చిన్నగానే ఉంది కొంచెం స్వీటే ఉన్నాయి మరీ పుల్లగలము చూడాలి అవి పెద్దగాయ్యదాకా చెప్ పలెమా
న షేప్స్ని బట్టి కూడా ఉంటాయి కదా కొన్ని పొడుగు ఉంటే పుల్లగా ఉంటాయి కొన్ని రౌండ్గా మరిక నమ్స్ ఉంటా హోటిల్ వల ర కాలు బాంగ
బంగన్పల్లి మా అంటే ఆ అక్కడ మా మమ్మీ వాళ్ళు పెట్టింది మాత్రం భంగ్యంపల్లి
అ
చూడ అది కాసేదాకా చెప్పలేము మనం ఇంకా
అవును ఆనా వరకు పత్ చెడు కాలే చేయిస్తారు ట్రై చేస్తారు అందరూ
ఆ అదే కదా తినేవి మాంటే ఎప్పుడో ఒకతా తెలుసు కుంటాం మనం
ఫస్ంటే మనకు వన్ ఇయర్ పొడు రావాలి కదా అని అందరుూ ఎక్కడకాయలు చేసుకుంటారు
అక్చుల్ మా అమ్మమ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉందండి చెప్ప అదైతే బంగన్పల్లి చాలా స్వీట్ ఉంటది ఆకాయలు మాకు ఎవ్రీ ఇయర్ అవి వస్తాయి అమ్మమ్మ పంపిస్తుంది అన్నమాట సో తినేందుకు ఏం ఇది లేదు ఏ అంటే ఎ వస్త
ఈ ప స్టడీ అంటే వన్ ఇయర్ ఉండాలని చెప్పి ి చాలా ఉంది పచ్చళ్ చెట్లు వేటడానికి చూ
హ
మీరు నార్మల్ గా అంటే మీ బంగి పల్లి అంటే కాటి ఇ చెత్త మీద బంండ ఇస్తారా లేకంటే మగ్గ పెడతారా
అంటే చెట్టు మీద వండవండి స్వీట్ ఉంటాయి కాని ఏమంటారు మనం పచ్చిమడకాయ తిన్నట్టే ఉంటాయి అవి కంప్లీట్ గా పండవు ఇక తెటి కొంచెం పక్కగా పెడతాం పెట్టి కొన్ని రోజులకిళ్ పండుతాయి ఆక్లలి అ అడ్ దిలాల్లో బెడతో గడ్డి ఆకు అవన్నీస వాటలలో వ
అదే నాకు నింద నిము రామ్సీత ఫల్సేల్స్ ఐడియా ఉంద మీకు
రామ్ సీతాప్పల్ ఐడియా లేదండి
అ బాగుంటుంది చ అంటే చాలా హెల్దీ చాలా బాగుంటుంది ఇంకా చ శీతాకాలం లానే ఉంటది ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది లోపల దా ఈ మొత్తం అదే కాకపోతే దీంట్లో గుజది చనా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది సీతాఫలం కంటే
అయితే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఆఫీస్ లో మొన్న ఒక కాయ ఉన్నా తీసుకొచ్చారు నేను నార్మల్ గా రైస్ బియ్యం డబ్బా ఉంటుంది కదా
ఆ
దానిలో పెట్టాను మొన్నది తెచ్చారు నిన్నంతా పెట్టాను అంటే మొన్న అంతకు ముందు మొన్న వసారు మొన్న ఒక డే అంతా పెట్టాను నిన్న ఆఫ్టర్నూన్ చూసే వరకు మొత్తం పండిపోయింది టేస్ట్ భలే ఉంది అసలు
పకు నిమిష అండి ఆ చెప్పండి
అలాంట చాలా బాగుంది టేస్ట్ అది చ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ పిల్లలకు అయినా పెద్దవాళ్ళకైనా మన బాడీలో మన బాడీలో క్యాన్సర్ సెల్స్ అట్లాంటి గ్రో కాకుండా చేస్తాయట నడిల్ మొత్తం ఎట్లాంటి శుద్ధ అంతా ంత చాలా పొల్యూటెడ్ వస్తుంది కదా ఇలా ఇలాంటి నాచురల్ ఫూట్స్ అప్పుడప్పుడు వింటే తెెల్ఫీకి చాలా వరకు బాగుంటుంది ద
అంటే అమ్మడానికి వచ్చారా అక్కడ
లే నార్మల్గా చెట్టు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక చెట్టు ఉంటే పా తీసుకొచ్చాడు ఫ్లూటు
అ
ఇంకా ఎక్కువ అయితే ఆ చెట్కి ఎప్పుడు చాలా చూస్ ఉన్నా అట కాని కోతుల అన్నిీ తినే టేటా ఒకటే ఎందుకు తీసుకొచ్చాడు మా హస్బెండ్ బాగుంటుంది తినని టేస్ట్ చాలా బాగుంది
ననిప్పుడు టడ్రై చేలేదు అన్న చఊ చందా పెద్దగా తిన అందమాట చాా
హెల్త్కు చాలా మంచించిది
ఆ
అర తొంభది వందలపాయస్ తినారు
అ
అదే ఈ పొండల అంంగూట తినడు
అ
హలో
హ చెప్పు
అ
అ ఇంకేం సంగ తెలండి
కాాల నార్మల్ గా డే ఎట్లా మార్నింగ్ ఈరోోజు ఎట్లయినా హాలిడేస్ ఇంట్లోనే ఇక న వత ఇ కొంచెం మెల్లగా చేసుకుంటున్నా పాప మా హస్బెండ్ ఇంట్లోనే కదని
ఓకే మీ హస్బెండ్కిి కూడా ఇవాల లీవేనా
ంటే ఇంకా లాంగ్ వీకెండ్ కదా అని ఇంకా హాలిడే పెట్టేసుకున్నారు
ఆఓహ
అవును
అ సో ఇవాళ మరి ఏం స్పెషల్ ఫి చేస్తున్నారు
రగి నముక పాపోం అంట నద సరి ఇది అప్పు ఎలాగాతే చేసల వటుద ఆది
ఉ
ఉ అందా
ఆ చెప్పను
ఇది వన్ంటైంద సన్న
చేలే చే
అ
మకట్ంట
ఏట్యితే
ఆ
అలా లేట్ అయిపోయండి అంటున్నాం మీరు
హ్మ్ ఏటైనా అండి ఇంకా
దేవ్ దన బయటికేళ్లారా ఈమధ్య
ఈ మధ్యలో అంటే పెద్దగా ఏం బయటకీ వెళ్ళలేదండి ఆ రీసెంట్గా మా మదర్ఇన్లా ఇంటికి వెళ్ళాము
హ్మ్
అ తెలుసు మీరేమన్న ఎటైనాఏళ్ళారా
హ్మ్ ఏముంటది అందరూ బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా మాతోడి కో వాళ్లంతంతా వెళ్ళసాం అట్లా
హ్మ్
మొన్న ఒకరోజు వెళకొచ్చంపాండే
సరేఅండి ఉంటా
హ్మ్